బాగున్నారా అండి.
స
ఎం లేదు అండి ఇందాక మా అంద అన్న కూడార అతే వాళ్ళ మీర ఏమీ చేస్తున్నారు.
నేనా అండి పక్కలు పెట్టడానికిలు షాప్ చేసుకుంటన్నా అండి ఫూ
చుడండి
టమాటో పచ్చడి
టమాట పచ్చడా ఎట్లా పెడతారండి నా టమాట పచ్చడ
పండు మిర్చి తీసుకొచ్చినాండి ఐదు కేజీ
ఆ
ఊ
తర్వాత
ఆ పండుమిర్చి ఐదు కిలలు తెచ్చిందండి.
టచ్ చేసేసి
అవి చూపు
ఆ
అరబెట్టే నండి
హు ఆరబెట్టేసి
ఉ ఆరబెట్టి ఐదు కిలో
ఐదు కిలోల
టమాటాలు
టమాటలా ఆ టమాటలు ఏం చేయాలండి
ఐదు కిలోలు టమాటాలండి హలో హలో హలో అండి
వినిపిస్తుందా అండి హలో
ఆ టమాటా పచ్చడి పెడతానండి
అదే అండి ఎలా పెడుతున్నారో చెప్పరా మాకు నేను కూడా నేర్చుకుంటా
ఐదు కిలోల టమాటాలు
ఉ ఐదు కిలో పచ్చిమిర్చి
ఆ
తర్వాత
కిలోం బావు ఎల్పాయలు
కిలోమావ తీసుకోవాలా అండి ఎల్లిపాయలు తీసుకొని
అవి మంచిగా సాప్ చేసుకోవాలి
ఆ
పావు కిలో మెంతులు
ఉ పావు కిలో మెంతులు
ఆ రెండు కిలో దొడ్డుప్పు
ఆహా దొడ్డుప్ప సరే అండి
ఆ చింతపండు ఆరువందల గ్రాములండి
ఆరు వందల గ్రాముల
ఆ అవే అవన్నీ నీట్ చేసుకొని ఆ గ్రైండర్ పడిచుకు రావాలండి
గ్రైండర్కి అలా అవన్నీ క్లీన్ చేసుకుని పచ్చిమిర్చి తోడుమల్ తీయాలి ఉంటేసేయాలా అండి
లేేదండి తొడమలు తీయాలి
తొడుములు తీయాల
ఉ
కిలోల పచ్చిమక్కయలకి ఎంత
ఐదు కిలోల పచ్చడి కి ఐదు కిలోలా టమాట
ఆహా కాదండి ఐదు మొత్తం మీరు రుబ్బినాక అది పచ్చడి ఐదు కిలోల మరకాయలకి ఎంత పచ్చడి అయిపోదండి పది కిలోలా ఆరు కిలోలా మూడు కిలోలా
ఇ అన్ని బో తారుగ బోన్ ఎంత అవుతుో తెలిదండి జోక్య్యాలు జో బల్ స్ పుంటరల్ క నాలుభైగా ముప్పైగా చచ్చ
ఆవు
ఉ
మీరు ఈ మధ్యలో ఏటైన్నా తీర్థయాత్రలక వెళ్లారా అండి
ఆ పోయిన్లి
ఎక్కడికి వెళ్ళారంండి
ళ దగ్గర మన వెంకటేశ్వర స్వామి అని ఉంటాడు
హ
అక్కడికి వెళ్ళామండి
ఎలా ఉందండి అక్కడ
చాలా బాగుందండి అక్కడ ఇంకట స్వామికి ఇ మేకలు కూడాస్తారంండి
అదేంటండి వెంకటేశ్వర స్వామికి కొయ్యరు కదా
అక్కడ కూసురండి గాళ దగ్గర మళ్ళ పక్కనే శివాలయం ఉంటుది శివుడిది ఎప్పుడ
పటేశ్వ స్వామి దగ్గర నేసుకోయడం
ఆ కూరు వండి బడతారట్టండి కూర కూడా
అవునా
అవునండి నాకు కూడా తెలియదు మొన్న అక్కడికి పోయయాక తెలిసింది
హ
హ అదే నేను పరిచానును చెప్పను
అవును
హమ్
మంచిదండ
పడుతున్నటండి బాగుంది లింగం పెద్ద గా చాలా బాగున్నాయి
ఎన్ని పీట్లు ఉందండి లింగం వుడికి
ఉంటదండి మూడు ఫీట్ల పొడుపు ఇడెలుపు చాలా పెద్దగా ఇట్లుంటది తెల్లగా బాగున్నది నిద్ర
అవు
పొద్దున్న అక్కడ తంండవళ్లంతా వ హు పూజ చేస్తారటండి
హ్మ్ హ
ఆ
మంచిదెఅండి.
ఆ ఏం కోరుకున్నా దేవుడి దగ్గర నే నెరవేతాయ్ అని అంటున్నారండి అందరు,
హ్మ్ హ్మ్
ఇంకా మీ ఫేవరెట్ కర్రీ ఏంటండి,
నాకు చాపల కూర అంటే బాగా ఇష్టం అండి.
చాపల కూర కాం దాంతోటి దేనితోటి తింటారండి చాపల కూర మీరు అంటే
జొన్నరొట్టె, చాపలకూర జో చాపలపుల్సు జొన్నరొ ట్టే నా ఫేవరెట్ అండి.
అవునా ఫేవరె ట అది
ఆ
ఇంకా ఏం చేస్తున్నారండి అంటే పొద్దున పనులన్నీ అయిపోయాయ తిన్నరా ఏమన్నా పొద్దున లేకపోతే పొద్దట్ నుంచి ముచ్చట దగ్గరే కూర్చున్నారా,
లేదండి పొద్దున లేసి ఊడ్ చి చల్లి ముగ్గేస్కొని అటెంక బట్టలన్ని పిండుకొని, వంటచేశి దొండకాయ కూరవండినండి పొద్దున
హ్మ్
హ
దొండకాయ్ వండారా
హ
దొండకాయ కూర వండారా,
హ
మీ ఫేవరెట్ కలర్ ఎంటండి,
ఆ
మీ ఫేవరెట్ కలర్ ఏంటండి,
ఏందండి
కలర్ ఏమిటండి
నాకు ఎల్లో ఇష్టం.
ఎల్లో అంటే ఇస్
హ
ఇంకా మీకు అంటే ఉత్తి చాపలే ఇష్టమా అండి చికెన్ మటన్ అవి ఏమి తినరా ఇం
నాకు ఎక్కువ చాపల్ అంటనే ఇష్టం మళ్ళ బిర్యానీ బిర్యానీ ఎక్కువ ఇష్టపడతలేను ఇప్పుడు ఫ్యాట్ అయినా కాంచి
ఉహు
ఉమ్
ఇంకాప్పకు కూరగాలు భోజనం అయితే ఏమి ఇష్టమండి
ఆ
కూరగాయల భోజనం అంటే ఏమి ఇష్టమండి
ఆ కూరగాయలలో క్యాబేజీ టమాటా బాగా ఇష్టం అండి బాగుంటదండి
ఉహు
మల్లా సోరకాయ ఉట్టిదే కొత్తిమీర వేసి రెండు ఉల్లిపాయలు కోసి వండాలండి సొరకాయ్ సొరకాయ అంటే చాలా ఇంకా బాగుంటుంది చెప్ప చపాతికి రైస్ అబా హా
సరే
హ నీకు ఇంకా అంటే సాంబార్ అట్లా ఏమి ఇష్టం ఉండదండి బెండకాయ
సాంబార్ ఇష్టం ఉండదండి బెండకాయ ఇగ మామొలే
అవును లెండి సోరకాయ అంటేనే బాగా ఇష్టం అయితే
హ
ఊమ్ ఐతే ఇంకా ఏం చేస్తున్నారండి
పచ్చడకే ప్రిపేర్ చేస్తు కోవాలిగా పని అయింది కూర్చున్నా
ఆ ఊమ్
ఊమ్
సాయంత్రం కూడా అదే కూరనా అండి లేకపోతే ఏమన్నా
వేరే చేయాలండి దొండకాయ నయిపోతది ఇప్పుడ వర్క
ఉ ఇక్కడ వరకే అయిపోయింద వాళ్లకి సాయంత్రం అల్ల వేరే కు చేసుకోవా
ఆ
ఉ హ మరి సాయంత్రానికి మళ్ళీ ఏమన్నా అంటే కూరగాయలు అవి కట్ జేసుకొని బె
లేదండి అ అప్పటికప్పుడు ఆలోచించుకొని ఏదో ఒకటి జె సుకోవాలి
అంతేనా సాయంత్రం మీరు ఎక్కువ టిఫిన్స్ తినడం గాని చపాతి అట్లా చేసుకుంటారా లేకపోతే రైసే తినేస్తార
లేదెక్కువ చెప ఇష్టబడత
చపాతికే ఎక్కవ ఇష్టపడతార మీరు మీరే చేస్తారా అండి హలో
ఆ
మీరే జేస్తారా అండి చపతీలు మీరే జేస్తారా చపాతిలు
ఆ